హలో హలో హాయ్ అండి బావున్నారా?
హాయ్ అండి బావున్నా. మీరు బాగున్నారా?
అవునండి బావున్నాం
ఏం చేస్తున్నారు ఏం లేదండి ఖాళీగానే ఉన్నా టిఫిన్ చేసారా?
ఆ చేసామండి మీరు చేసిండ్రా టిఫిన్?
ఆ చేసామండి
అవునా ఏం చేసింది రోజు స్పెషల్?
ఈరోజు టిఫిన్ వడా తిన్నానండి.
అవునా ఉహు
మీరేం చేసారు ఇవాళ?
మేము చపాతి ఆ ఆలూ కర్రీ ఇచ్చేసామండి.
ఆహా
ఆ
మీకు చపాతి అంటే ఇష్టమా, చేస్తారా?
అవునండి నాకు చపాతి అంటే ఇష్టం. ఇంట్లోనే ఎక్కువగా చేస్త త్తాం బయటి ఫుడ్ ఎక్కువగా తినమండి మేము. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము ఏదున్నా సరే
ఓహో అన్ని మీరే ప్రిపేర్ చేస్తారా వంట?
అవును నేనే ఎక్కువ చేస్తాను ఎప్పుడన్న ఎప్పుడైన్నా మా అత్తమ్మ చేస్తది. ఉ తను ఎక్కువ బాగా స్పైసీగా చేస్తది తను మ్ అలా కొంచెం పిల్లలు ఇష్టపడరు. పిల్లలు తినరు నేను తింటా
ఆహా
కాబట్టి అప్పుడప్పుడు వద్దు అనిగ నేనే చేస్తాను అన్నట్టు
ఆహ
మ్ తనకు చికెన్, మటన్ ఇవి ఇస్తే స్పైసీగా మంచిగా చేస్తది. ఫిష్ కర్రీ కానివ్వండి అలా మ్ పిష్ కర్రీ తింటే హెల్త్కి మంచిది అన్నట్టు మంచి మసాలాలు అవి ఇవి వేసి గ్రైండర్ ఉన్నా కాని గ్రైండర్ లో నూరకుండా
సన్ రోకలి దాంట్లో రోలుతారా?
దాంట్లో నూరి మరీ చేస్తది చేస్తే టేస్ట్ గా ఉంటుంది కర్రీ అని
అవునండి ఇప్పుడు మిక్సీ దానికంటే దాంట్లోనే టేస్ట్ బావుంటది.
అవును ఎందుకు అలా అంటారు మరి?
అంటే ఇది బండగదా బండకి బండ తాగి దాంట్లో మసాలాలు అనేవి పోవు. ఇది మిక్సీ అంటే కరెంట్ వైర్ ఉంటది కదా
మ్
ఇక్కదనికి ఏదో ఉంటది కదా కెమికల్ అది ఉంటది కదా ఇక
ఆహ
ఆ కరెంట్ కి దానికి ఆ ఫ్లేవర్ సనేవి ఆ స్మెల్ అంతారదు ఇప్పుడు ఇది అంటే మనం చేయితోనీ అంటే మనం బండ్ల మీద నూర్తాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటది ఆ ఫ్లేవర్స్ కూడా బాగుంటాయి
అవునండి
ఆహ్
హుహ్ మరి పడగ ఎలా జరుపుకున్నారు మీరు బక్రీద్
ఆహ్ బానే జరుపుకున్నామండి
అవునా మీకు కుర్బానీ గోష్ ఆది వస్తదా
ఆ ఎక్కువ రాదు ఒక కొంత వస్తుంది మేమే ఇ తం కుర్బాని
అవునా ఆహా మీరే ఇస్తార
నాక్ బక్రీద్ది అంతా ఉండది కాని రంజాది బాగా ఉంటది
ఆహా రంజాన్ అంటేనే నీకు ఇష్టంమ ఎక్కువ మరి
ఆ రంజాన్ రంజాన్ కంట ఎక్కువ మొహరమాంట ఇష్టం ఉమ్ నా పీరీలు మంచిగా అవి గుర్రు ఉమ్ అంటది కదా ఆహ్ వైబ్ అంటే చాలా ఇష్టం ఇక
మరి తిర్ అనేది చాలా నిశ్శబ్దంగా చేసుకోవాలి అది వాళ్ళ త్యాగానికి అన్నట్టు చేస్తారు కదా
అవునండి సైలెంట్గానే చేయాలి అసలైతే కానీ ఇగ ఇప్పుడు అందరూ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలవని వాళ్లు ఎవరి ఇష్టం వచ్చినట్ వాల్ అలా చేస్తున్నారు అసలయితే అలా చేయకూడదు
ఆహా
అంటే వాళ్ళు ఫైట్ చేశారు కదా ఫైటింగ్ లో వాళ్ళదీ హెడ్ తీసి ఇట్లా ఎగిరేసారు అని అట్లా ఎగిరేస్తారు కానీ అది అట్లా బ్యాండ్ అది కొట్టద్దు అని అంటారు
హుహ్ కానీ సిటీ పల టూరు లల్ల ఇగ అలాగే జరుపుకుంటారు కదా
ఆజ్ మంచిగా అది ఆడతారు ఈవినింగ్ పూట
ఆహా హా
ఆహా మంచిగా ఉంటాది కానీ పెద్ద జాతరా లాగా అయితదండి కర్బల అనే ఒక విల్ ఊరు ఉంటది
ఉహ్
అక్కడ మంచిగా చేసుకుంటారు చాలా సపరేట్ ఉంటేది వీళ్ళేది ఇక్కడ మన నెల్లూరులో కూడా వీళ్ళకి సపరేట్ దరగా ఉంది కదా
అవునా పీరీలు కానీ సవారీల కానీ ఆహ్
ఆ సవారీలు ఉంటాయి అక్కడ మంచిగా
అవున అయితే ము ఆ చెప్పండి
పన్నెండు సవారీలు ఉంటాయి మంచిగా
ఆ అదే అండి అయితే మనకి ఇప్పుడు మొహరం అప్పుడు బ్లాక్ వస్త్రాలే ధరించాలి అన్నట్టుగా ఉంటుంది దాని గురించి మీకు తెలుసా ఏమన్నా
ఆ మీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుందండి ఎక్కువగా
అయి క్లియర్గా లేదా వాయిస్ ఆ ఓకే ఆ అంటే ఇప్పుడు మన మొహరం అప్పుడు బ్లాక్ వస్త్రాలు ధరించాలి అంట కదా
దాని గురించి ఎక్కువ స్టోరీ తెలీదుండి నాకు తెలీదు కానీ ఇక వాళ్ళు వాళ్ళని నమ్మిన వాళ్ళు ఇక అది ఏమంటారు ఆ తెలు అంటే వాళ్ళు పోయారని బాధలో చేస్తారు కదా ఇది సో వాళ్ళ ఎన్ ఎంత బాధపడ్డారో ఇక వాళ్ళని ఎక్కువ నమ్మే వాళ్ళు వీళ్ళు కూడా అప్పుడు బాధ పడుకుంటారు ఇట్లా బ్లేడ్స్ తోటి ఇట్లా కట్ చేసుకుండా వాళ్ళని తలుచుకుంటే ఇలా చేస్తారు అని అయితే విన్నా నేను
ఉ అవును వాళ్ళు తురేషీళ్లు అంటారండి వాళ్ళని తురుషలు వాళ్ళు తుర్షి తుర్షి తుర్షి వాలు మన వీళ్ళు హసేన్ హుసేన్ అప్పుడు పోరాటం జరిపేటప్పుడు ఈ తురుషీ వాళ్ళు వీళ్ళకి అపోజిట్ వాళ్ళకి హెల్ప్ చేసిర్రు అంటా
ఓహో
వాళ్ళ మతస్థులు తుర్సి వాళ్ళు తుర్సి వాళ్ళు చేసిన వాళ్ళు ముస్లి వాళ్ళు కూడా ముస్లిమ్స్ నీ వాళ్ళ ఒక తెేగ ఏంటి అంటే తురుషీయులు అన్నట్టు వాళ్ళ తురుషీయులు వీళ్ళ హసెన్ హుసేన్ అపోజిట్ వాళ్ళకి హెల్ప్ చేసినందుకు ఇక వాళ్ళు ఆ మతస్తులు ఇప్పడు కాబట్టి కూడా వాళ్ళకు పనిష్మెంట్ అన్నట్టు అది వాళ్ళు మొహరం రోజు అ బలేడ్స్ కానివండి ఆ చాకుతోటు ఇట్లా వాళ్ళ శరీరాన్ని కోసుకుంటూ రక్తాన్ని తీసు వాళ్ళు ఇది మా పనిష్మెంట్ అన్నట్టు
పనిష్మెంట్ ఆ
ఉమ్ అలా బ్లాక్ వస్త్రాలు వేసుకొని చేస్తారు అలా
ఓహో
అలా మనం మనకు తెలిదు కాని ఆ నాకంటే నాకు రంజాన్ అంటేనే ఎక్కువ ఇష్టం ఇష్టము మొహరమన్నా ఇష్టమే దాదాపుగా ప్రతి పండుగ కన్నా కూడా నాకు ఎక్కువ ఇష్టమే అసలు పండగలు
ఉమ్
అవి ఏ వచ్చినా కాని నేను ఇష్టం మా ముస్లిమ్స్ పండుగ కాకున్నా కానీ నాకు హిందూ ఫెస్టివల్స్ వినాయక చవితి దసరా ఇవి వచ్చినా కాని నాకు మంచిగ అనిపిస్తదీ దీపావళి కానీయండి వినాయక చవితి అప్పుడు అప్పుడైతే మా కాలనీలోన దగ్గరనేనే వినాయకుని వాళ్ళు కూర్చోబెట్టుకుంటారు ఆ కాలనీ మొత్తం త్తం సందడి సందడిగా ఉంటది మేమేం చేయకున్నా గానీ వాళ్ళని చూస్తూ ఉంటేనే చక్కగా మేం మంచిగా ఫీల్ అవు తా ఉంటం చక్కగా వాళ్ళు సాంగ్స్ బెట్టుకుంటారు డ్యాన్స్లు చేస్తారు అక్కడ గేమ్స్ ఆడు వాళ్ళు మంచిగా అన్నదానాలు అవి పెడతారు కాబట్టి మంచిగా అనిపిస్తది నాకు
ఆ వైబు గుడా బాగుంటదండి వినాయక చతుర్థప్ ఉమ్ ఉమ్మ్ బాగుంటది
చల్ల చల్లగా ఉంటది వర్షాలు పడుతూ ఉంటయ్
ఉ మంచిగా అనిపిస్తది మార్నింగ్ ఏ సాంగ్స్ పెడతరు మంచిగా
ఇంకా దసరా అప్పుడైతే కూడా అప్పుడు కూడా ఫుల్లు బతుకమ్మలవి ఆడుతారు గదా
ఆ మంచిగా అడుతరు పువ్వులు ఇట్లా మంచిగా జమ చేసి తొమ్మిది బతుకమ్మ ఆడుతూ
వాడతరు ఇంకా అవెంటంటే ఆ మేమ్ చూడానికి వెళ్తాం కదా వాళ్ళు బతుకమ్మ ఇంకా మాసైడ్ ఏంటంటే దాండి యా స్పెషల్ మస్తఆడ్తర్ మార్వాడీస్ ఎక్కువ మా సైడు
ఆ
కాబట్టి దాండియా మస్త్ ఆడ్తరు
ఆహ్
ఉమ్
మీరడుతారాండి మీకు దాండియా
మేమ్ ఆడం జస్ట్ చూడ్డమే ఎప్పుడన్నా బయటికెళ్ళి
ఓ
వాళ్ళు ఎలా అంటే వాళ్ళ డ్రెస్సింగ్ కూడా వెరైటీగేస్తరు మొత్
డ్రెస్ కోడ్ ఉంటది వాళ్ళ
వాళ్ళ డ్రెస్ కోడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ వాల్లె వేరే విళ్ళు వెలె ఎసుకొని మస్తనిపిస్తది వాళు చేస్త ఉంటే
ఆహా
కానీ మేమెల్లి చూడ్డం ఎందుకంటే మేము ముస్లిమ్స్ కదా మాకు అంత పర్మిషన్ ఉండదు మేం బయటికెళ్ళం చూడ్డం కి చేయమన్నట్టు
ఆహ్
మీరడ్తారంటే బతుకమ్మ ఎప్పుడన్న ఆడింన్రా
అ లేదండి సెంట్స్ ఎ ఇట్లా స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో ఇట్లా క్యాజువల్గా ఒకసారి వెళ్ళ అప్పుడిగ మంచిగా వార్నింగ్ పడ్డదైతే ఇగ అప్పనుండిబ్బంద్
అయ్యో అవునా
హ
ఓహ
ఇంగేదో వాళ్ళు ఆడుతున్నారు కదా అని ఇగ డాన్స్ చేస్తున్నారు కదా అనేసి ఒకసారి వెళ్ళ ఇంటి దగ్గరనే కాని ఇగ ఇంట మమ్మీకి తెలిసినంక ఇంటికచ్చినంక మంచి వార్నింగ్ ఇచ్చింది ఇగ
అవునా
చూడ్డానికి కూడా వెళ్ళా ఉమ్
మీరు మరి ఇప్పుడు వర్షం వచ్చిందం కోండి వాటర్ ఫాల్స్ అట్టేటన్న వెళ్తారా మరి దగ్గర్లో ఉన్నావా మీకు
లేదండి ఇక్కడ ఎళ్ళగానే ఆ మమ్మీ వాళ్ళ ఇంటికి ఎళ్ళినప్పుడు వెళ్తా అక్కడ
ఉంతా వాటర్ ఫాల్
ఆ ఉంది వాటర్ ఫాల్స్ ఉంది మంచిగా ఉంటాది అక్కడ వ్యూ చాలా బాగుంటాది కానీ కొంచెం భయం అయితది అవి అక్కడ బం బంటలు అవి ఉంటాయి కదా బంటల్లో ఒకసారి తప్పిపోయినామంటె మళ్ళీ దొరకం
అవునా డేంజరెస్స్గా ఉంటదన్నట్టు
ఉంటది ఇగ మెల్లగా మెల్లగా అన్నయ్య వాళ్ళు ఉంటారు కదా ఇగ వాళ్ళ తోటి ఇగ వాటర్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఇగ ఉ
నేను కూడా మంచి అనిపిస్తడి మాకు దగ్గరలో ఉండే ఒక వాటర్ ఫాల్ మేము కూడా వెళ్తాం అక్కడికి మొత్తం చెట్ల చెట్ల తోటే ఉంటది సేఫే మరి అంత డేంజరస్ ఏమి ఉండదు వెళ్ళొచ్చు కానీ కొంచెం అడవి లోప్ లోప్పలికెళ్ళాలి కాబట్టి వెహికల్స్ బయటను పెట్టేసి కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది మాకు
ఓహో సేఫ్ ఉంటే పర్లేదండి నడ్చ్ కుంట అయినా కూడా వెళ్ళొచ్చు సేఫ్ ఉంటే అంటె అంత లో తు ఉన్డక ఇక్కడ అది చి అనగానే ఉంటది కొంచెం ఉంటయి బండలు ఉంటాయి కాని లోతు ఉంటది
ఉ
మళ్ళా బండ వాటర్కి జారుతూ ఉంటది కదా
అవును
మనకి గ్రిప్ అనేది దొరకది ఆ వార్డర్ లో స్లిప్ అయితే
అవునండి
డైరెక్ట్ పెద్ద కాల్వాకి పోవుడే ఇగ పెద్ద వాగులోకి
అవునా ఆ
న్ ఇయర్ ఎప్పుడైనా ఇగ అంత ఫ్యామిలీ మెంబెర్స్ ఏదైనా ఈవెంట్ కి గ్యాదర్ అయితే
ఉ ఉ
అప్పుడు వెళ్తం
అవును ఇంకా వర్షాలు మన ఎప్పటి వరకు పడతాయో ఏం అసలు జూన్ సెవెన్ కి మిర కంటున్నారు కానీ వెదర్ చూస్తే అప్పుడు కూడా వర్షం పడ్డట్టుయితే కనిపిస్తలేదు
కనిపిస్తలేదు నిన్న కొన్ నిన్న కొంచెం వెదర్ చల్బడింది ఇవాళ
చల్ల మ ఫుల్ అసలు ఈ రోజు కూడా చల్లగుంటది కావచ్చు అని అనుకున్నాం గని మరి అగ్గి అగ్గిలా ఉన్ ది వెదర్
అవునండి ఎండకిసలు ఎటు బయ